ఏం చేస్తున్నడి
ఆ ఏముందన్నా ఇంటి కడే ఉన్నా ఈ ఈ మన భద్రాచలం కళ్యాణానికి వస్తారా అన్న ఈ స్వామివారిది భద్రాచలం రాములవారిది ఉంది కదా
రావాలన్నా రావాలన్నా మన ట్వంటీ సిక్స్త్ అ ఉన్నట్లు ఉందిగా
ఆ ఉన్నది స్వామివారి శ్రీరామనవమి ఉంది కదా అదే టికెట్ సూ ట్ బుక్ చేయాలా ఏందని చూస్తాను ఈ మన కళ్యాణానికి టికెట్స్ బుక్ చేసుకునేదింటంది తీర్థయాత్ర లాగాఅట్లా పోయొద్దాం ఇక మనం ఆ మనం ఉట్టప్పుడు ఎట్టాగో పోం గ పది పది రోజులు మరి సెలవులు దొరకవుగా
ఈ టెంపుల్స్ కి ఎట్లా మళ్ళీ ఇక సెలవు ప్రత్యేకించి పనోళ్ళకి ఉంటాయి కదన్న
ఆ.. హ మామూలుగా మనకి ఉత్తిగ సెలవులు కావాలంటే దొరకవు అది అదైతే ఒక రోజు కొంచెం రిలీఫ్ గా ఒక రోజు మొత్తం అడ గడిపి రావచ్చు
అవును ఇంకొకటి మరి ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకోకుండా అండి బుక్ చేసుకోకపోయినా కానీ డైరెక్ట్ గా ఎల్లేసీ వాటిలో ఫెసిలిటీ కూడా ఉంటది ఒకవేళ ఎ స
ఉంట ఉంటది కాగానీ టికెట్ బుక్ చేసుకుంటే ఏంటంటన్నా మనం సఫిషియంట్ గా వెళ్ళి ఒక కంపార్ట్మెంట్ లో కూర్చొని మంచిగా ఆ ఆ సేద తీరొచ్చు అనమాట కానీ బయట ఇట్లా ఫ్రీ గానె అయితే చూడొచ్చు కానీ కొంచెం లాంగ్ డిస్ స్టెంన్స్ లొ మ్చ్ కొంచెం ఇ బ్బందికరంగా ఉంటదన్న మనం పోయేదే ఒక రోజు సంవత్సరంలో ఒక రోజు పోతాం మనమండి పోము ఎప్పుడో ఒకసారి దేవుడు పెళ్ళికి పోతాం ప్రశాంతంగా ఉండాల పోయ్యి ఆడ ప్రశాంతంగా కూర్చోవాల ప్రశాంతంగా ఆ తిరగడానికి కొంచెం అది కూడా డ్రింక్స్ తాగడానికి మనకి ఒక ఎమ్మటే అయిపోదు కదా రెండు మూడు గంటలు మినిమం ఉంటది ప్రశాంతంగా చూడాల కాబట్టి టికెట్ బుక్ చేసుకున్నవనుకో మనకంటూ ఒక కంపార్ట్మెంట్ ఇత్తడు మనకు ఒక టికెట్ ఇత్తడు ప్రశాంతంగా ఆ టికెట్ తీసుకొని పొయ్యి లోపల కూర్చుంటే మనకు మధ్య మధ్యలో అదేది మజ్జిగ ప్యాకెట్లు వత్తయి వాటర్ ప్యాకెట్స్ ఇస్తారు మంచిగా ఉంటది పోయినసారి మేం అట్నే పోయినాంఅన్న కొంతమంది అనుకొని ఇట్లా పోదాం పోదాం అని అను అనుకుంటా వెళ్ళినాం వెళ్తె ఏమైందంటే దేవుడి దగ్గర నుంచి నాలుగోల క్యూ లైన్ దొరికింది మా కంపార్ట్మెంట్ సేమ్ ఇక దేవుడు దగ్గర నుంచి నాలుగో కంపార్ట్మెంట్ లోనే మేము ఉన్నాం దగ్గర అనమాట అనుకో అనుకోకుండా ఒక ఫ్రెండ్ ద్వారా అది దొరికింద అనమాట విశ్వహిందూ పరిషత్ అని తెలుసు గా నీకు ఇది మనకి సంబంధించింది హిందూస్ కి సంబధించి విశ్వహిందూ పరిషత్ అని ఉంటది ఒకటి
విశ్వ హిందూ పరిషత్
ఆ అది విశ్వహిందు పరిషత్ హిందూస్ కి సంబంధించిన దది
ఓకే
ఆ అయితే మా అన్నయ్యకి మా అన్నయ్య కూడా అందులో చేస్తాడు బజరంగదళ్ దానికి సంబంధించిందే ఒక శాఖ బజరంగదళ్ అని అది ఆ దాంట్లో మా అన్నయ్య బయారంలో బయారం మండలానికి వర్క్ చేశాడు
ఓకే అందు మరి ఏమన్నా శాలరీ ఇస్తారాన్న దానికి
శాలరీనా అన్న సర్వీస్ అంటే మనం మన మన సనాతన ధర్మం గురించి ఏర్పడిన ఒక సంస్థ అనమాట మనం సోషల్ సర్వీస్ అనమాట అదొక సోషల్ సర్వీస్ యాక్టివిటీ
ఓకే
అయితే అందులో మనం ఏంటంటే మన ధర్మం గురించి పది మందిని చెప్పడం మన ధర్మాన్ని ప్రచారం చేసుకోవడం మ్... చెప్పడం అయితే అది చేస్తా ఉంటా అనమాట కార్యక్రమాలు చేయడం ఇప్పుడు మనం మన ధర్మాన్ని ప్రచారం చేయకపోవడం వల్ల వేరే ధర్మం వాళ్ళు వేరే మతాల వాళ్ళు మన దాన్ని డామినేట్ చేసి వెళ్తున్నాయి
అవును
మన దేశంలో మనది మనం చేప్పుకోలేకపోవడం వలన వాళ్ళు మనని డామినేట్ చేసి వెళ్తున్నారు మరి అలాంటప్పుడు మనం ఎందుకు బయటికిదు ఆ ఆ అందుకోసమనా మనది మనం ఎందుకు చెప్పుకోకూడదు మనది మనం ఎందుకు పాటించకూడదు మనం మనం పాడించకపోవడం బయటోడు వచ్చి మనని ఇట్లా
మనల్ని ఆక్యుపై చేసి చేసేది అంటే వాళ్ళు చెప్పుకుంటున్న నారు వాళ్ళ ధర్మం గురించి మన ధర్మం గురించి మనం ఎందుకు చెప్పుకోలే
ఆ మన పిల్లలకి ఎంత మంది తెలుసు శ్రీరామ్ గురించి ఆ బా హనుమాన్ గురించి ఆ పాండవుల గురించి మన ధర్మం గురించి మన పద్ధతుల గురించి ఎంతమంది తెలుసు ఎవరి తెల ఇప్పుడంతా కాన్వెంట్ స్కూల్లు ప్రైవేట్ పాఠశాలలు మాట్లాడితే ఇంగ్లీషు అదే తప్ప ఒక ధర్మం ఒక సనాతన ధర్మం ఒక పద్ధతి వ్యవహార ఆచారాలు ఆ దేవుళ్ళు తీర్థయాత్రలు ఏమన్నా తెలుసా కాశీ అంటే ఏంది అయోధ్య అంటే ఏంది ఎవడి కి తెల్వదు అదేదో సినిమాల చూపెడితే చూతరు పొందుందాక కానీ అం తే గాని మామూలుగా చెప్పమంటే ఇవ్వడన్న చెప్తాడ
చెప్పడు
మామూలుగా చెప్తే ఎవరికి తెలవట్లేదు కాబట్టి సినిమాాల దాక తీసుకురావాల్ మన సినిమాలు అట్లా ఎక్స్ప్లెన్ చేస్తంది ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చె
రియల్ గా దాని ఒక రామాయణం గాని భార మం చదివి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు
ఉన్నారు కాబట్టే సినిమా చూపెట్టి తెలియజెప్పాల్సి వస్తది ఇప్పుడు
తెలియజెప్పాల్సి వస్తుంది
అయితే ఇగ అట్నే వెళ్దామని ప్లాన్ చేస్తా
అవున మేం కూడ వస్తా బ్రో పో
అదే పోదాం ఫోన్ చేస్తాను అయితే ఇంత ముందు కూడ మన అరుణాచలం కూడ పోదాం అని శివరాత్రి అప్పుడు అనుకున్నాం మా ఫ్రెండ్స్ ఒక కొంతమంది తీర్థయాత్ర ఒక నాలు రోజులు పోయద్దామని బాగుంటద ఆ అరుణాచలం బాగుంటదన్న అరుణాచలం గిరి ప్రదక్షణ ఉంటది కదా విన్నారా సోషల్ మీడియాలో బాగా పబ్లిసిటీ బాగుంది ఉ మంచిగా ఉంటది అసలు అంటే మనం సింగిల్స్ గా ఉన్నా ఫ్యామిలీ కూడ పోవచ్చు కానీ సింగిల్స్ గా ఉన్నా పోతే బాగా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయచ్చు మన ఆ చుట్టుపక్కల ప్రాంతాలు గాని ఆ గిరి ప్రదర్శన గాని మనం ఎక్క్కుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు
అవును
ఎంజాయ్ చేయొచ్చు అనమాట పోదామని అనుకున్నా ఆ మంచిగా మనం ఎంజాయ్ చేసి ఏటంటే అ తిరిగి రావచ్చు చుట్టు పక్కల ప్రదేశాలు ఏమైన్నా ఉన్న అటు వైపు పోతే రెండు రోజులు తిరిగి రావచ్చు ఏముంది సెకండ్ సాటర్డే వచ్చిందనుకో సెకండ్ సాటర్డే సండే మండే ఒక హాలిడే పెట్టుకున్నాం అనుకో మూడు రోజులు వస్తాయి శుక్రవారం నై ఎక్కిన శుక్రవారం నైట్ అయితే శనివారం తెల్లారి దిగి తెల్లరీ మొత్తం ఆ గిరి ప్రవేశం చేసేసు దర్శనం చేసుకున్నంటే మళ్ళీ ఆదివారం మొత్తం తిరగొచ్చు సోమవారం నాడు ఎక్కిన మల సోమవారం నైట్ వరకు ఇంటికాడ ఉంట ఏ అక్కడ లేదన్న పన్నెండు గంటలు అనుకుంటా మనం చెన్నై పక్కపక్కనేగా
చెన్నై పక్కనడి ఓకే అంటే చెన్నై నుంచ ట్వల్వ్ అవర్స్ దగ్గర నుంచి ట్వెల్వ్ అవర్స
అన్న మన దగ్గ నుంచి చెన్నైకి అయితే టువల్ అవర్స్ నాకు తెలిసి ఇంక ఒక రెండు మూడు గంటలు అటు ఇటు ఏసుకున్నా ఒక పద్నాలుగు పదిహేను గంటలు ఉండదు జర్నీ ఆంతే మనం ఈ శుక్రవారం సాయంత్రం ఎక్కినా గాని శనివారం తెల్లరు వరకు అ సరిపోతుందిగా సిక్స్ సిక్స్ టు సిక్స్ ఎసుకున్నా పన్నెండు గంటలు అ ఆ నైన్ టెన్ ఆసాలు కదా మనం టెన్ దిగి ఆ ఇట్లా ఏముంది ఆ స్నానం ఫ్రెష్ అయ్యమంటే గిరిపేక్షణ స్టార్ట్ చేసుకుంటే అయిపయ ప టువెల్ కిలోమీటర్స్ థర్టీన్ ఆ ట్వల్వ్ థర్టీన్ కిలోమీటర్స్ ఉంటదట అన్న
ట్వల్వ్ తర్టీన్ ఓకే
ఏది గిరి ప్ర్రదక్షిణ దా చుట్టూ అసలు మస్తు ఎంజాయ్ చేయచట బాగుంటదట చాలా మంది చాలా సార్లు చెప్తారు కానీ ఎప్పుడు వెళ్ళలే
ఆ
సోషల్ మీడియాలో మస్తు అదొకటను మళ్ళా ఇంకోటి ఆ ఇంకోటి ఏందంటే మన కోయంబత్తూర్లో ఆదియోగి వుంది చూసినవా
అవునవును
ఆదియోగి అది కూడా అసలు ప్లాన్ చేసినాము ఏది మహాశివరాత్రి రోజే పోతే బాగుండేది
వెళ్దాం బ్రో ఈసారి అయితే మనం గుడ్లకి గుడ అన్ని కలిసి
ఇట్ల పోతే బాగుంటదనాయ్ మామూలుగా మనం మల్నాటోలు ఒక నలుగురు ఐ అనుకున్న బొ ఇట్ల పోతే బాగుంటది ఇక ఫ్యామిలీతో పోతే ఏమైందంటే కొన్ని కొన్ని చోట్ల ఇబ్బంది పడాల్స్ తే వాళ్ళకి సెట్ అవ్వద్దు సెట్ ఐతది పిల్లలు ఆడవాళ్ళు వాళ్ళకి ఇబ్బంది ఐతది మనలాంటోళ్లు అను బ్రో మనం కొంచెం వెనక ముందయినా అటీటయినా అడ్జస్ట్ అవుతాం సెట్ అవ్వగలుగుతాం
అవును
ఆ ఆదియోగి అయితే బాగుంటందన్న అసలు వామ్మో ఆ సీ శివరాత్రి రోజు అక్కడికి పోవాలి అసలు సెలబ్రిటీలే కుప్పలు కుప్పలు ఉంటరు ఆ రోజు
ఊ
ఇది మనం పోవడం అంటే ఇగ మామూష మనం పోతే ఇక మనకు మంచిగుంటది ఇంకా
అవును ఎల్లలి ఎల్లల్సింది బ్రో ఎల్లాలి మనం తప్పనుగా మన పిల్లలకు గాని మన చుట్టుపక్కల కూడా మన ధర్మం గురించి ఆ హిందుత్వం గురించి మరి ఎందుకెట్లా ఆ చేయాలి మరి ఇంకొకటి మనం ఒకవేళ ఎల్లా గానే ఈ రాములవారి తలంబ్రాలు ఆన్లైన్ కొరియర్ కూడా పార్సిల్ చేస్తున్నారు
ఆ అవునవున అవును మనం అంటే ఇప్పుడు కొంతమంది పోలేకపోతారు కదా వాళ్ళకి ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు కొరియర్ సర్వీస్ పెట్టారు ఆన్లైల మనము ఆ గవర్నమెంట్ ఆ ఆర్టీసీ వాళ్ళు పెడతారు అన్నమాట గవర్న అంటే సే ఇప్పుడు ఈ ఏ ట్రస్ట్ బోర్డు ఉంటది కదా సీ సీతారాముల ఆ భద్రత ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఆర్టీతోటి ట్రై అయిపోయారు అనమాట వా ఆర్టీసీ లో బుక్ చేసుకున్నాం అనుకోండి మనం సీతారామ స్వామి వార్ బ్సైట్ లో బుక్ చేసుకుంటే ఆర్టీసీ త్రూ ఆర్టీసీ ద్వారా మనకి ఇంటికి వస్తుంది అనమాట తెలంబ్రాలు స్వామివారివి
ఓకే
మనకి ఎట్లా అంటే ఇంత ముందు ఆ అంతే ఇది అ ఇంత ముందు ఇది కూడా ఇ ఇదే ప్రకారం ఇంకెదో బెట్టారు ఇంతకు ముందు
ఏంటండి ఏది
ఇట్లనే ఆర్టిస్ట్ ద్వారా వేరే పెట్టారు ఇంతకు ముందు
ఇక ముందెం మామూలుగా ఈ హోమ్ డెలివరీ కొరియర్ సర్వీస్ అనేది ఒక
ఆ అట్లనే సేమ్ ఇగ ఇది కూడా అట్నే అనమాట ఇప్పుడు డిటిడిసి కొరియర్ ఎట్లా వస్తదో సేమ్ అట్లనే ఇది కొరియర్ ద్వారా వచ్చేస్తాయనమాట మన ఇంటికి వస్తయ్ తలంబ్రాలు
అవును ఉ
ట్రక్ ద్వారా కానీ కొరిర్ ద్వారా కాని ఇట్లా రరకాలుగా టైయప్ అయిందనమాట ఆర్టీసీ వాల్ మనక్ పంపిస్తారు అనమాట ఇక పోవలేనోళ్లు ముసలోనోళ్ళు కొంచెం సెంటిమెంటల్ గా ఉంటారు కదా దేవుడు మీద భక్తి ఉన్నోళ్లు వాల్ అను ఏందంటే మాకు సెంటిమెంట్ అయ్య అంటే వాళ్ళ ఒక నూటయాబై రూపాయలో ఎంతో ఐతది అనుకుంటా కొరియర్ చార్జెస్ తో కలిపేసీ సీ వాళ్ళు అక్కడ కౌంటర్ లో బుక్ చేసేసుకుంటే ఎమ్మటే ఆన్లైన్ ల బుక్ చేసుకున్నా అయిపోతది సీతారామచంద్ర స్వామి డైవర్సన అని ఉంటది కదా భద్ర
అంటే బ్రదర్ ద ఇప్పుడు అది బుకింగ్ కి ఏమైన సపరేట్ డొమైన్ వెబ్సైట్లు గాని అట్లా ఉన్
ఆ అదే భద భద్రా భద్రాచలం సీతారామచంద్రస్వామి టెంపుల్ వెబ్సైట్ ఉంట
వెబ్సైట్
ఆ అందులో అందులో ఆ డొమైన్ లో కెళ్తే మనం ఈ సర్వీస్ అని ఉంటుంది మనం అది ఓపెన్ చేయగానే స్వామివారి తలంబరాలు సర్వీస్ అనేసి ఒకటి వస్తది స్క్రోల్ అవుతా ఉంటది దాన్ని క్లిక్ చేసి అడ్ డీటెయిల్స్ అన్ని వస్తాయి ఎంత పేమెంట్ చేయల ఏంటి ఏ టైం ఇవన్నీ వస్తాయి
ఆ
అవి బుక్ అయిపో పోతది మరి కళ్యాణం అయిపోతుందో అయిపోయిన తర్వాతకి ఆటోమేటిక్ గా వాటినే టిని మనకి వాళ్ళు ఆర్టీసీ కొరియర్ ద్వారా త్రూ ఇంటికే పంపించేస్తారు అనమాట బాగుంటది ఆ అట్లా ఉంది
అంటే ఇప్పుడు అది నన్ను పార్సల్ చేసినందుక ఆ డబ్బులు ఉంటాయా బ్రో ఎట్లా
పార్సల్ చేసినందుకు అన్ని కలిపే తీసుకుంటారు అనుకుంట నాకు తెలిసి పార్సుల్ ప్లస్ ఆ తలంబరాలు అన్నిటి కలిపే వన్ ఫిఫ్టీ ఏమో అని అన్నారు నాకు కూడా అంత డీటెయిల్ గా తెలవదు గాని కనుక్కోవాలి సరే మనోళ్ళు ఉన్నారు కనుక్కొని నేను నీకు చెప్తా
ఏనా ఎట్లా
వన్ ఫిఫ్టీ అనుకుంటారా నేనైతే మన వాళ్ళు ఉన్నారు ఒకసారి నేను కనుక్కొని మీకు చెప్తా చెప్తా ఓకే నన్న నేను చెప్తాను చెప్పినప్పుడు మాట్లాడు
థ్యాంక్ యూ బ్రో